నమస్కారం మేడం
నమస్కారం మేడం ఎలా ఉన్నారు మేడం బాగున్నారా
బాగున్నం మేడం మీరు బాగున్నారా జస్ట్ ఉప్పుడే వాకింగ్ చేయడానికోచ్చాం
అవునా మేడమ్
అవును మేడం అంటే బా ఫ్యాట్ పెరిగిపోతుందండి
అవును జీలకర్ జీలకర్రా జీలకరను మేడం వామ్మో సోంపు కలిపి వేయించేసి పొడి చేసుకుని వేడి నీళ్లో కలుపుకుని తాగండి మేడం గోరువెచ్
రోజు తాగల మేడం వారానికి ఒకసారీ తాగుతే సరిపోత్
లేదు లేదు మేడం రోజు తాగితేనే కొంచెం రిజల్ట్ అనేది బాగుంటది మేడం గ్యాస్ గూడ పట్ లేదు మేడం
అవునా మేడం అంటే మనం ఎంత జ జంక్ ఫుడ్ అదే లావు తగ్గాలి ఎలా అని అన్నిట్ లో యూట్యూబ్ లో అ అన్ని చూస్తుంటే ఫస్ట్ జంక్ ఫుడ్స్ మానేయాలి ఏక్ క్ససైజులు చేయాలి అన్
అంటే మీరేం చెయ్యాలంటే మేడం ఒ ఒక వారం ఒక వారం పాటు ఒ వారం కాకపోయినా ఒక నెల రోజులు
ఓకే మేడం మీర్ అనంటి తిండమ్ మానెయ్ న్ కో మానేయండి అని చెప్కుండా అన్ని తినండి ఇదవ్ ఇదవ్టి వాడ్ తే చాలు లావు తగ్గుపోతారు అని అలాంటియ్ ఏమైనా ఉంటే చెప్పండి మేడం అసలు తినకుండా ఉన్ ఉండ్లేకపోతున్నాం మేడం
అదే ఒకసారి కంట్రోల్ చేసుకోండ్ మేడం మరి సన్నబడాలంటే అన్నీ కంట్రోల్ చేసుకోవాలి కదా
అంటే నాకు ప్రాణం మేడం
ఇంకా అలాంటడప్పుడు లిమిట్ గా తినండి మేడం అన్ని తినండి లిమిట్ చేయండి
అది కూడ అవ్వట్ మేడం కొంచెం తిందామా అని అనుకుంటున్నానా కానీ పొట్ట నిండా తినేస్తాను మేడం తిన్నన్నే మళ్ళీ నిద్రోచ్చేస్తుంది మేడం ఫోన్ అవును మేడం హ ఏమైనా చిట్కాలు ఉంటే చెప్పండి మేడం
నాకైతే తెలుసు మేడం
వామ్ము, జీలకర, సోంపు నానబట్టేసుకొని ఎర్లీ మార్నింగు
ఓకే మేడం ట్రై చేస్తాను మేడం మీరు చెప్పారు కదా
ఉంటది
అవును మేడం ఓకే మేడం ఏం చేస్తున్నారు మేడం మీరు?
ఏంజె ఏది చెప్తాం మేడం. రీసెంట్గా ఒక ఏమంటారు ఏదో పనికి వెళ్ళాను మేడం?
అవును మేడం అంత వర్క్ ఉంటుందా మేడం?
ఉంటుంది మేడం ఇప్పుడు ఇంటికి వ చ్చి మొత్తం ఇల్లది క్లీనింగ్ చేసుకోవాలి. రేపు సండే కదా మేడం.
అందుకని ఈ రోజే లేట్ అయితే అయిందని
అవును మేడం రేపు రేపు ప్లాన్స్ ఏంటి మేడం బాగ చిల్ అవుతు చీల్ అవుతారా అలా అంటే మేడం
పనులే ఉన్నాయి మేడం
పనులు ఎప్పుడుండేయా మేడం మీరు మీ హస్బెండ్ ఏదో మూవీకి వెళ్ళండి మేడం
అలా అంటారా?
ఆ అవును మేడం అన్ టె ఒక్క రోజైన మైండ్
అదే రేపు చక్కగ ఫ్రీగా ఉండొచ్చనే ఈ రోజు వర్క్ అంతా చేసేసుకున్
ఆ అది మంచి అలవాటె
మళ్ళీ రేపు అంతా ఇంకా రేపు పని అంతా చేసుకుంటా ఉంటే మా ఇద్దరికింకా టైం ఎక్కడ పని చేయడానికి అవుతది మేడం
అవును మేడం ఇప్పుడు వర్క్ అంత చేసి ఏం చిట్కాలు మేడం తెలుగులోనే ఇది ఫ ఫ్లాటినమ్ ఉంటారు కదా. ఏ ఏ ఉండదు మేడం మీరు ఎప్పుడు నవ్వుత ఉంటె వాళ్ళు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. మీరు చి చీటికీ మాటికి అదేంటి గొడవ పడ్తారనుకో చిన్నట్లు పెద్ద ఆటిలకి ఇంకా ఆయనా మీ మీద గొడవ కసురుకున్నట్టు ప్రవర్తిస్తారు.
పెళ్ళయిందా మేడం ఇంతకి మ్ అవునా మేడంమ్ పిల్లలు ఎంత మంది మేడం?
ఒక ముగ్గురు మేడమ్ ముగ్గురు ఒకసారి పుట్టేసారు ట్విన్స్
వీ చాలా గ్రేట్ మేడం
ఏప్తే ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని ఏంకంటాం మేడం.
అవునా మేడం మాకు పిల్లలు ఏమి లేరు మేడం.
మీయుం పుడతారు మేడం కంగారెముంది.
అంటే రీసెంట్ గానె పాప పుట్టింది మేడం అంతకు ముందు పిల్లలు లేరు
ఓ హో కంగ్రాచులేషన్ మేడం
థ్యాంక్ యూ మేడం చాలా క్యూట్గా ఉంటది మేడం మా పాప
ఆడుకుంటుందా మేడం? చిన్న బేబీ ఉంది. ఇంకా మీకు ఎక్కువ పని ఉంటది మ్యాగ మై
అవును మేడం ఏం చేస్తాం తప్పదు
ఇంకా అంద్ర మేడం అన్ని హ్యాండిల్ చేసేసుకోగలుగతరు లేడీస్ అనే వాళ్లు నేను మ మ్యారేజ్ అవ్వకముందు ఓ టెన్షన్ పడిపోయేదని బాబోయ్ పెళ్ళంటారు తరువత పి లలంటారు ఎలా అని
ఎప్పుడుంది మేడం ఇంతక్ మీ మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతది అయ్యి
ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అయ్యంది
ఫైవ్ ఇయర్స్ గ్రేట్ మేడం అయితే మీరు
మా హస్బెండ్ కూడా బాగా అండర్స్టాండ్ చేసుకుంటారు మం
అయితే మంచిదే మేడం అండర్స్టాండ్ చేసుకుంటే
ఆ అవును మేడం చెప్పడానికే అలాంటియి ఉంటయి మేడం రియల్ లైఫ్ లో అలాగెం ఉండవు మేడం ఎప్పుడు సంతోషంగానే ఉంచరు కదా మేడం
లేదు మేడం మా హస్బెండ్ అయితే బాగా అర్థం చేసుకుంటారు మేడం
అవును మేడం మీ మాటలోనే తెలుస్తుంది మీ హస్బెండ్ మంచిగా చూసుకుంటారు మిమ్మల్ ల్ని అని
పాపం ఎంత డ్యూటీ చేసి వచ్చినా సరే ఏదన్న అడిగితే కాదనకుండా చేస్ పెడుతారు
మీరు చాలా లక్కీ మేడం మిమ్మల్ని ఎవరైనా అన్నారా మీరు చాలా లక్కీ అని
లేదు మేడం ఎవరేం అనలేదు
అలా అని ఏం కాదు మీరు మీకనే ఉంటారు కానీ మీకు తెలిసి ఉండదు
అలా అంటారా
మంచి హస్బెండ్ ను చేసుకున్నవ్ నువ్
ఆ అలా అన్నట్టున్నారు మేడం కొంతమంది
అంటారు వాళ్ళ మనసులో ఇంకా ఆ వాళ్ళ మనసులో ఇంకెన్నిసార్లన్ కుంటారు మీరు ఫస్ట్ మీ హస్బెండ్ వచ్చినవెంటేనే దిష్టి తీసేయండి మేడం అవును మేడం కొంతమంది చూపు మ్ మీ ఆ మీ జంటగా ఆ తగలకూడదు
అవును మేడం
వచ్చినేంటనే రోజు ఉప్పుతో దిష్టి తీసేయండి మేడం ఎటువంటి కను కనుజుస్ ష్టి ఆ అనంటి దృష్టేం తగలకుడదు మీ జంటకి
సరే మేడం
మరి ఏం కుక్ చేసారు మేడం
అందరు బాగున్నారా మేడం
ఆహ బాగున్నారు మేడం అందరు బాగున్నారు నేను వర్క్ చేసే దగ్గర కొలీగ్ కొలీగ్ దగ్గర ఉంటాను ఎప్పుడైనా హాలిడేస్ అప్పుడు ఇంటికేళ్తూ ఉంటాను నా బే బీస్ ని మా మ్మ అదే మా అత్తగారు మా మామగారు చూసుకుంటే ఎంత బాగుండో అనుకుంటాను గాని వాళ్ళు చూసుకోరు మేడం హలో హాయ్ లేం మేడం మా పేరెంట్సే చూసుకోవాల్సి వస్తుంది అదే మేడం ఒక వైపు అదే ఆ హస్బెండ్స్ స హస్బెండ్ బాగుంటే అత్తమామ బాగోరు అత్తమామ బాగుంటే హస్బెండ్ బాగోరు ఏదో ఒకట్ టి అంటానే ఉంటది అది అది ముక్ ఖ్యం మేడం అసలా మనం కొంచెం నవ్వినా కుళ్ళుకొని చచ్చిపోత్. తంతే మా.
అంటే నేను కూడా రాలేదు ఆంటీ. అ వేస్తారతర్ ఆంటీ అది షూలో పెడుతాలే నది ఇంక పనివలేదు నేను ఈ కిటే ఉంటను ఏమైందిలే ఆంటీ రేపు పొద్దున్న ప్రశాంతంగా ఉండచ్చు ఇప్పుడు చేపూలేసుకుంటే అయ్యర్తి ఆంటీ
హలో మేడం బిజీగా ఉన్నారా మేడం.
తప్పదు ఆంటీ ఆ రెండు బాకిట్లేగ అయ్యేయె. బెడ్శీట్లు అవి కూడా నాన్బెట్టాను అది బెడ్షీట్ల అంటున్న కళ్ళ కింద మ్యాట్లు. రేపు నైట్ నాన్న లేదా నా ఒప్పుకుంటే రాత్రికి బట్టలు అయిపోయాక. ఉతికేద్దామని మళ్ళీ బ్యాగ్ లో.
హలో మేడం. ఆహ్ ఉన్నారా హలో వినిపిస్తుందా మేడం.
చెప్పండి చెప్పండి ఆంటీ మన వినిపిస్తుంది అండి ఆంటీ ఫోన్ మాట్లాడుతున్నా చెప్పు. చెప్పండి సారీ అండి చెప్పు అనేసెసాన్ను ఏమనుకోకండి.
ఆహ్ పర్లేదు మేడం పర్లేదు అదే ఎదో మాట్లాడుకుంటు. అమ్మా మీరు సడన్ గా మాట్లాడం ఆపేస్తారు అని.
అదే మా ఇంటి పక్కన ఆంటీ గారు. బట్లు ఇయాన్నీ ఎపుడు ఉతుకుతారు అంటుంటే ఏం చేస్తామండి తప్పదు ఉతకలే అంట్. అన్నానండి.
అవున మేడం ఇప్పుడే ఉతుకుతారా ఎప్పుడు.
లేదు మేడమ్ ఎర్లీ మార్నింగ్ ఉతుకు.
ఓకే మేడం అంటే మీరు ఆఫీస్. ఆఫిస్ నుంచి వచ్చి ఎప్పుడు పడుకుంటారు ఎప్పుడు కుక్ చేసుకుంటారు ఎప్పుడు తుడుచుకుంటారు. ఎప్పుడు పాపనడించుకుంటారు ఎప్పుడు వండుతారు ఎప్. ఎప్పుడు బట్టలుఉతుకుతారు ఎప్పుడు పడుకుంట.
ఎడ లేదన్న పది అయిపోద్ది మేడం ఈ పనులతో. అన్ని మనమే సర్దుకుపోవాలి మేడం. మేడం మీకు కళాకని అంటే ఇష్టమేనా.
హొ సూపర్ ఇష్టము నేను. కూడా ఒకసారి ఆహ్ ఎక్కడో చూసాను అది పాలల్లో ఇరగ్కొట్టేసి దాన్ని. పొయ్యి మీద ఎట్టి బాగా ఇగిరే దాకా ఉంచి అందులో పంచదర ఏసి. స్తే కళాఖండీ అయిది అని.
ఏమైంది ఆంటీ. బండి ఇక్కడే ఉంది ఆంటీ. పెడతారులే అంటి పొద్దున్నే. అంటి కొంచం ఫ్రిడ్జ్ లో పెట్టారా ఇయి. మాజీగజర్ కదం అని తీసుకొచ్చాను మళ్ళీ కాయలేదు లేట్ పనులతో సరిపోత. గాని వంట ఏం వండలేదు. హలో
ఆహ్ మేడం.
చెప్పండి మేడం.
అంటే అలాగా చేద్దాంమని నేనే ప్రిపేర్ చేశాను కానీ అది. బాగా మాడిపోయింది. నేను బయట ఆహ్ బయట ఎప్పుడైనా తినాలనిపిస్తే ఇంకా బయటె తెచ్చుకుం.
అవునా మేడం సరే మేడం అయితే మేడం థ్యాంక్యూ మేడం మీ. మీరు మీ సమయాన్ని నా కోసం కేటాయించి నాతో మాట్లాడినందుకు.
ఓకే మేడం.
థ్యాంక్యూ మేడం థాంక్యూ మేడం.